హలో
ఆ ఏం చేస్తున్నారాండి బాగున్నారా
ఆ బాన్నాం అక్క మీరు బానే ఉన్నారా
ఆ బాన్నామండి ఏం చేస్తున్నావ్ మరి
ఏం లేదు అక్క జస్ట్ ఫెస్టివల్‌కి పోయి మొన్ననే వచ్చినా
ఉహ్మ్
ఇటు ఆ తిన్నంఅక్క మీరు
ఎన్న ఏం తిన్నారు మరి ఏ స్పెషల్ ఇవాళ
స్పెషల్ ఆ అక్క ఇవాళ ములక్కయ సాంబార్ గోంగూరు పచ్చడి అక్క
అవునా ఏం చేస్తూ ఉంటారు మాది బ్రింజాద్
ఆహా
తిన్నావ మరి మంచిగా
తిన్న అక్క ఏ కర్రీ ఇష్టం అక్క మీకు
నాకు ఆలు ఫ్రై చికెన్
అవునా ఆ నాకైతే చిన్న కాకరకాయ కాకరకాయి ఫ్రై చిక్కుడుకాయ అంటే చాలా ఇష్టం అండ్ ఆన్యన్ కర్రీ అంటే ఇంకా ఇష్టం
మరి తింటారా చిక్ కాకరకాయి
ఉమ్ చేదుగున్నా నాకు మంచిగా అనిపిస్తా అక్క కాబట్టి తింటూనే ఉంటను దాన్ని చిన్న కాకరకాయి అయితే ఇంకా చాలా ఇష్ట నా ఫస్ట్ ఫేవరెట్ కర్రీ అక్క అది
నా అవి తినుకుంట వునవా
అంటే ఇలాంటివి కాకుండా ఇంకా ఏమైనా ఫాస్ట్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్ లో ఏం అంటే ఇష్టం అక్క మీకు ఆ అంటే బిర్యానీలో ఎలాంటిది
చికె ఓన్లీ చికె బోన్లెస్ చికెన్
గుడ్ సెలెక్షన్ అక్క మీది
మీరేం తింటారు ఫేవరెట్ ఫుడ్ జంక్ ఫుడ్ ఉమ్
ఎగ్ నోడిల్స్ అంటే వితౌట్ వేస్ట్ వే వేస్ట్ వితౌట్ వెజిటేబుల్స్ దగ్గర నుండి ఎప్పుడైనా సరే వితౌట్ వెజిటేబుల్స్ చేపిచ్చుకుంటాను అనమాట రా తే లైక్ కొన్ని వెజిటబుల్స్ పడవు దాంట్లో క్యాబేజీ క్యారెట్ అస్ తినబుద్ధి కాదు
తనరా మీరు క్యాబేజ్ క్యారెట్
వస్తా
బాయ్ వెజిటేబుల్స్
అహా వెజిటేబుల్స్ అంటే ఎక్కువ తినను అక్క ఎందుకంటే వాటి వల్ల వాల్ అన్ని ఏం కూడా అర్థం కావు తింటున్న ఫీల్ రాదు నూడిల్స్ తినడానికి పోయామో లేకపోతే ఆ వెజిటబుల్స్ తినడానికి పోయేమో అని వస్తాయి కావా కే అందుకనే
మీరు ఎక్కువ మరి ఏం తింటారు వెజిటేబుల్స్ లో సారీ ఏం తినరు వెజిటేబుల్స్ లో అసలు నచ్చందంటూ వె
ల మా ఇప్పుడై అసలు ఎప్పటికి తినని వెజిటేబుల్ అయితే ఆనియన్
ఆనియన్ ఆనియన్ కర్రీ అని అంటున్నారు ఇందాకే మళ్ళీ తిననని అంటున్నారు
అక్క
ఆనియన్ కర్రీ ఇష్టమని అన్నారు ఇందాకే మళ్ళీ ఆని
పాని కవ్వి కర్రీ వేరు లైక్ నార్మల్ ఆనియన్స్ వే
బిర్యానీలో ఆనియన్స్ అట్లానా
ఆ అలాంటి తినబుద్ది కావు అక్క
ఊహు ఎందుకు ఆనియన్ ఏడిపిస్తదనా
హ లేదక్క చిన్నప్పటి నుంచి ఇష్టం లేదక్క అది తినడం వల్ల నా నాలుక మీద అం టేస్ట్ అనేది స్పర్శ బాగా ఏదో ఘాట్లా అనిపిస్తది దాని వల్ల నేను ఇక ఎప్పటికీ అవాయిడ్ చేస్తూ ఉంటా ఆనియన్ అనేది దాని తిన్న ప్రతిసారి లైకే వాంతింగ్ అది వస్తుంటది కాబట్టి ఇక తిన్ను ఇంకా నా ఫేవరెట్ అయితే బిర్యానీ బిర్యానీ అంటే చాలా ఇష్టం అక్క బిర్యానీలో అయితే ఇంకా మండి బిర్యానీ ఫుల్ మండి బిర్యానీ అంటే అదొక డ్రీమ్ లా ఉంది గాని జస్ట్ నార్మల్ మండి అయితే తిన్నా ఇప్పటి దాకా అయితే నేను
ఉమ్ మండి తింటావా తింటార మీరు ఏ బిర్యానీ అంటే ఇష్టం
చికెన్ బిర్యానీ అక్క మాక్సిమం చికన్ బిర్యానీ యే తింట నేనయితే మరి మీరక్కా
నేను ఓన్లీ చికెన్ బిర్యానీయే తింటా వేరే నాన్ వెజ్ ఏమి తినను
అవునా ఇంకా చికెన్ మంచూరియా కూడా బాగుంటాది కదా అది బాగుంటాది కాని నేను ఎక్కువ మాక్సిమం అది తి లే ఎప్పుడు ఈ సారి తినాలక్క మీరు చెప్పారు కదా మంచురియా బాగుంటుందని
బాగుంటది స్పెసిఫక్ ప్లేస్ ఎ బాగుంటుందండి చికెన్ మంచూరియా
అంటే మీరు తిన్న ప్లేస్ లో ఏ ప్లేస్ బాగుంటాందో చెప్తే
నేను ఒకటే సారీ తిన్నా అండి అది ఇప్పుడు కాదు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ తిన్నాను మళ్ళీ ఆన్లైన్ లో ఒకేసారి ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఆన్లైన్ లో ఒకేసారి ఆర్డర్ పెట్టుకొని నిన్న అది ఎ రెస్టారెంట్ ఓ కూడా తెలివది అండ్
త్రీ ఇయర్ బ్యాగ్ తిన్నది ఇప్పుడు దాకా తినలేంటే అంత బాగా నచ్చిందా అండి మీకు అవి
ఉమ్ అవునండి బాగా నచ్చింది అది ఎక్కడ నుంచి తెచ్చినారో తెలిలేదు డాడీ వాళ్ళు తెచ్చినారు తిన్నా అండి అది బాగా నచ్చింది ఇక మంచూరియా అంటే నార్మల్ వెజ్ మంచూరియా అంటే ఉకే తింటాం అనుకోండి వెజ్ మంచూరియా ఎ ఫ రాైస్ చికెన్ ఫైస్
సో చికెన్ తోనే ఇక లైఫ్ మొత్తం గడిపిస్తుంది అనమాట
అవునండి చికెన్ అంటే ఇస్త మీకు నాన్ వెజ్ లో ఏమంటే ఇ ద్దాం అండి వెజ్ లో చెప్పినారు నాన్ వెజ్ లో మరి
ఇప్పుడు దాకా నాన్ వెజే కాదు మాట్లాడింది మనం
నాన్ వెజ్ లో వెజ్ లో చెప్పినారు కాకరకాయ చిన్న కాకరకాయ నాన్ వెజ్ లో చికెన్ తింటనని చెప్పినారు ఏది ఇష్టం మరి
ఎక్కువ అంటే చికెన్ ఇష్టం దాని తర్వాత ఎగ్ తో చేసేది ఏమైనా ఓకే సింటోనే ఉంటా